ఆ అక్క చెప్పండి.
ఆ ఏం చెప్పాలే మూవీస్కిళ్ళారా.
ఆహ లేదక్క
ఉమ్ ఈ మధ్య మూవీస్
ఆహా వెళ్ళలేదు.
ఏం చేస్తున్నారు.
ఏంమ్లే ఖాళీగానే ఉన్నాను.
ఉమ్ ఏం మూవిస్ అంటే ఇష్టం.
అంటే ఇంకా అన్ని మూవీస్ చూస్తాను పర్టిక్యులర్ గా ఒక్క మూవీ అంటే ఏం లేదు.
ఉమ్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఖాళీగా ఉంటారు కదా.
హ్మ్మ్ ఇగ కాలేజ్ ఉంటది మాకు
ఉమ్
ఉ కాలేజ్ కి వెళ్లి వచ్చేసరికి టైమ్ అయిపోతది.
హ్మ్మ్ ఎక్కువ ఏ మూవీస్ ఇష్టం
అంటే నేను అంతగా మూవీస్ ఏం చూడాను చూస్తే మాత్రం ఏదైనా లవ్ స్టోరీ లేదంటే ఫైటింగ్ అవి చూస్తాం.
ఆ
ఎవరి హీరో ఎవరూ ఇష్టం ఏ హీరో
ప్రభాస్ విజయ్ దేవర కొండ
ప్రభాస్ విజయ్ దేవరకొండ ఇష్టం ఈ మధ్య విజయ్ దేవర కొండ పెళ్ళి అయింది కదా.
ఆ అవును ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం అదే నడుస్తుంది. వాళ్ళకు పెళ్ళి ఆ
ఉమ్
మీరు చూస్తారా మూవీస్ ఎక్కు
మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం థియేటర్స్ కి పిల్లలకి హాలడే ఉన్నప్పుడు అలా మూవీస్ కి ఎక్కువ ఇంట్లోనే టీవీ లోనే పెట్టుకొని ఇంగా నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ ప్రైమ్లో డిస్నీ హాట్ స్టార్ ల వీట్లలనే చూస్తాం.
ఆహా
ఇప్పుడు ఇగా సినిమా అంటే సినిమా హాల్లకి వెళ్తే ఈ పిల్లలే ఏమో ఇది కొని అది కొని అంటారు అక్కడేమో రేట్ ఎక్కువ అందుకే ఎక్కువ ఈ ఇంట్లోనే నెట్ ఉంటది కాబట్టి ఇంట్లోనే ఇంగా చూస్తుంటాం ఎక్కువ
ఆహా టీవీ టీవీ లో చూస్తారా మూవీసు
ఆ టీవీలోనే చూస్తాం మూవీస్ ఎక్కువ ఉమ్ ఉమ్ ఇగా ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా పెట్టుకొని చూస్తూనే ఉంటారు పిల్లలు హామ్
గేమ్స్ గేమ్స్ ఆడుతర
కిరికెట్ క్రికెట్ బాగా ఇష్టం మా బాబుకి క్రికె చూస్తాడు మూవీస్ చూస్తాడు మళ్ళీ ఎక్కువ షార్ట్స్ చూస్త డు యూట్యూబ్ పెట్టుకొని షార్ట్స్ ఉంటాయి షార్ట్స్ చూస్తుంటాడు బా బాబు హుహు ఆ ఆ మా పాప అయితేనేమో మోటు పతులు మూవీసింగ కో అంతగచ్చి న ఏవి చూస్తూనే ఉంటాను అది దాని ఏం లేదు అన్ని చూస్తాను నేను ఉమ్
రీసెంట్గా వచ్చిన మూవీస్ లో ఏది ఫేవరెట్
ఈ మధ్య చూడలేదు ఇగా పిల్లలకి ఆ మధ్య ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అప్పుడు ఇంగా నే బ్యాలెన్స్ వెయ్యలేదు ఇగా చూస్తే టీవినే పట్టుకుంటారు అందుకే ఎయ్యలేదు ఎగ్జామ్స్ అయిపోయినంక ఏద్దామని ఉన్నాం
కానీ ఈ మధ్య ఎగ్జామ్స్ ఉంటాయి ప్రీఫైనల్ అనేసి సెమీఫైనల్స్ లో
ఆ ఇప్పుడు ఈ మంత్ ఒకటి ఉంది ట్వంటికిి బాబుకి ఎ గ్జామ్ తర్వాత నెక్స్ట్ మంత్ నైన్త్ నుంచి ఎగ్జామ్ సమ్మర్ లో ఇట్లాగు టీవీ ముందే కూర్చుంటారు ఇగ పొద్ద్దాకా ఎండ కాట్టి బయటికి వెళ్లారు కాబట్టి టీవీ ముందే కూర్చుంటారు ఆ మా అబ్బాయికి ఎక్కువ క్రికెట్ ఇష్టం కెట్ కాబట్టి ఎక్కువ బాగా క్రికెటే చూస్తాడు మా బాబు
ఆహా ఎప్పుడు ఎట్లా క్రికెటే నడుస్తుంది
ఏ సినిమా వస్తే మళ్ళా ఆ సినిమాలు చూస్తూనే ఉంటా అమేజాన్ ప్రైమ్ లో చూస్తాడు ఆ డిజనీ హాట్ స్టార్ లోచూస్తాడు
ఓకే
సినిమాలు కూడా మంచిగానే చూస్తారు
ఉమ్
నువ పాపకేమో ఎక్కువ మోటు పట్లు చిన్ చాన్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చూస్తా మా పాప టీవీలో నేనేమో వాళ్లు స్కూల్ వెళ్ళినప్పుడు ఏదన్నా సీరియల్ ఇంట్రెస్ట్ ఉంటేనో సీరియల్ పెట్టుకొని అవి చూస్త టర్నిలు వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యరు కాబట్టి వాళ్ళకి నచ్చే వి పెట్టుకొని చూస్తారు టీవీ లో అందుకే వాళ్ళు లేనప్పుడు కాసేపు చూస్తాను ఇక వాళ్ళ
ఉహూ
మీ మూవీస్ చూస్తారా సీరియల్స్ లాంటివి చూస్తారా
మూవీసే చూస్తా సీరియల్స్ అంటే ఏం చూడను మూవీస్ జుస్తా
ఉమ్
ఆ మూవీస్ గూడా ఎప్పుడో ఒక్కసారి ఆహా లేదు ఇక ఇంస్టా యూస్ చేస్తా ఉంటాను ఇక ఫ్రీ టైమ్ లో ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అట్లా చూస్తా టీవీలో అయితే చూస్తాను కాని ఫోన్ లో మూవీస్ ఏమి చూడ నంత
హ్మ్మ్ అది టీవీలో అండి ఇ ఇప్పుడు అప్పుడు వస్తున్నటు ఎప్పుడుంటే అప్పుడు చూసుకోవచ్చు మూవీస్ ఉ ఉంటున్నాయ్ కాబట్టి ఇ బయట్ కంటడింగా టికెట్లు పెట్టి ఆ పిల్లలు అడిగ వాట్టి పెట్టేవారు అదే టీవీ బ్యాలెన్స్ చేసుకొని ఇంట్లో కూర్చ మంచిగా ఏ ఇష్టం ఉన్న మూవీ అంటే అది చూసుకోవచ్చు ఎం చక్క మూవీస్ ఉహూ ఏ ఇంకా క్రికెట్
ఆహా క్రికెట్ జూడను ఇట్లో వాళ్ల్ మా తమ్ముడు మా డాడీ చూస్తారు కానీ నేను చూడను క్రికెట్
అ
అ ఇప్పుడు నడుస్తున్న మ్యాచ్ ఆ సీరియల్ ఇస్తారు
హ్మ్మ్ ఏం కాలేజీ కెల్లా ఏదో ఇప్పుడో వాళ్ళు ఉన్నప్పుడు చూస్తావేమో టీవీ
ఇ నేను ఇంటికి వెళ్తానే హాస్టల్లో ఉంటా నేను ఇంట్లో ఉంటే చూస్తాను ఏదంటే నే
ఉమ్ హాస్టల్లో ఒకటి హాస్టల్లో చూపిించరా అప్పుడప్పుడు
ఆహా లేదు హాస్టల్లో లో టీవీస్ ఏమి ఉండవు లేదు లేదు చూడనివ్వారు
ఎప్పుడైన్నా ఫ్రెండ్స్ తో ఎప్పుడన్నా వెళ్తారాటీ మూవీస్ చూడండి
లేదు నాకు మూవీస్ మీద అంత థియేటర్ క వెళ్ళి చూసిే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నేను వెళ్ళాను
హ్మ్మ్ హు ఇసుకెళ్ళ మా పిల్లలు అడుగుతుంటారు అందరు బయటకి వెళ్ళి చూస్తే అం టే ఆ మధ్య ఎప్పుడు అది ఆ అవతార్ సినిమా వచ్చింది కదా అవతార్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ఆ సినిమా విషయం అంతే థియేటర్కి వెళ్ళి దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏం చూడలేదు టీవీ లోనే మన ప్రభాస్ ఆ అవి టీవీలోనే చూసినాం ప్రభాస్ అవన్నీ వా మన చిరంజీవి సినిన్మా చిరంజీవి సినిమా
ప్రసాద్
టీవీలోనే ఎక్కువ ఎక్కువ టీవీలోనే చూస్తాం మూవీస్ అంటే మ్మ్ మ్మ్ మమ్మ బాబుకి హాలిడే పోయిందనుకో ఇం కాట్టి రోజు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ గంట సేపు టీవి మందే కూర్చుంటాడు టీవి ముందు కూర్చొని ముందుగా క్రికెట్ షార్ట్స్ అవి ఉంటాయి కదా ఆ వీడియోస్ చూస్తాడు ఆ తర్వాత లీ మా పాప చూస్తాది మా పాపకీ నచ్చిన స్టోరీస్ పెట్టుకొని మా పాప చూస్తా కాటలు ఆ షీన్ శ్యాన్ మోటూ పట్లు డోరెమన్ ఏమేమి పెట్టుకని మా పాప చూస్తది ఆ నేనే ఏమో ఎక్కువ జీ తెలుగు
సీరియల్స్ వస్తా ఉంటాయి కాబట్టి ఆ సీరియల్స్ చూసుకుంటా ఉంటా
ఆ ఇప్పుడు ఇక వైఫై కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి అళ్ళు లేనప్పుడు ఎప్పుడు ఎప్పుడ అంటే అప్పుడు చూసుకుంటాను అట్లా మ్మ్ మ్మ్ గ్లోబీసి బయట కూడా వింటా ఎక్కున్నా మూవీస్ కి ఎక్కువ టీవీలోనే మ్మ్ ఫోన్ మాట్లాడుతున్నావా పది రూపాయలు
అ
ఇంకా సి ఇంటికెళ్ళినప్పుడే అన్నా ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు అన్నా చూస్తారా
అవును ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు అవును లేదంటే ఇంటికి కి వెళ్ళినప్పుటి టివి చూస్తారు అంతే నేను అప్పుడే ఏదైనా ఛానల్స్ లో మూవీస్ వస్తే చూస్తాను లేదంటే చూడను ఇంకా పర్టికులర్ గా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి అంత ఏం చూడాను నాకు ఎప్పుడైనా చూడాలనిపిస్ అప్పుడు చూస్తా ఏదైనా కామెడీ మూవీస్ హ్మ్ ఫోన్ లో
ఆ
హ్మ్
అది ఇక మీ బైతే ఎక్కువ ఇగా టీవీలోనే చూస్తారు బయటికేం వెళ్ళం కాని టీవీలోనే మ్మ్ టీవీలనే చూస్తాం ఎప్పుడో ఇక్క ఇక పిల్లలే ఎప్పుడో తప్పదు లు అ పిలలు ఇగ బాగా ఎక్కువ అయ వెళ్దాం వెళ్దాం వెల్దన్న ఇప్పుడి మూవీ థియేటర్కెళ్ళి చూస్తాం. మా అంటే ఆ సిక్స్ మంత్స్ ఒకసారి గుడా సిక్స్ మంత్స్కొకసారి కూడా ఎళ్ళాం థియేటర్కి ఎక్కువ టీవీ లోనే మూవీ చూస్తాం. మ్ అ మమ్మీ సీరియల్ చూస్తాదేమో ఎక్కువ